ఆ
ఆ చెప్పండి
హలో హాయ్ అండి ఎలా ఉన్నారు
హాయండి నమస్కారము ఎలా ఉన్నారు
నేను బానే ఉన్నాను మీర ఎలా ఉన్నారు
నేను కూడా చాలా బాగున్నానండి
ఓకే ఏంటి మరి ఏం చేస్తున్నండి
ఏం చేయలేదండి ఇందాక వంట అయిపోయింది ఖాళీగా ఉన్నా
అవునా ఏం చేసారు వంట
అంట నేను ఇందాకే టొమాటా రైస్ చేశానండి
ఓకే అవునండి ఇంకే మేమైంద? మేం అదే అండి లెమన్ రైస్ చేసాను. ఈరోజు చాలా టైడ్ గా ఉన్నాను, ఎందుకంటే మేము. నిన్న అహోబిలం టెంపుల్కి ఎల్లేసి వచ్చామా.
ఓ ఎక్కడండి అది అహోబిలం టెంపుల్?
ఓ మీరు చూడలేదండి! కూడా నేమ్ అసలు విన్నారా! అసలు అహోబిలం టెంపుల్ లో ఏ స్వామి ఉన్నారో కూడా ఐడియా లే. లేనట్టు ఉంది మీకీ.
లేదు, లేదు విన్నానండి కాకపోతే అది ఎక్కడ అనేది ఐడియా లేదు నర్. సింహ స్వామి అన్నట్టు ఇనాను.
చెప్పింది కరెక్ట్ అండి. లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉన్నారు, అక్కడ అవును. అది ఎక్కడ ఉందంటే. మీరు నంద్యాల అక్కడ విన్నారా? నంద్యాల, ఆళ్లగడ్డ.
ఓ పేరు చెప్తున్నారా అండి, మీరు ఇందాక పేర్లు చెప్తున్నారు కొంచెం కదా!
అవునవును నంద్యాల అక్కడ నంద్యాల ఆ సైడ్ అండి.
ఓకే ఓకే అండి
ఉ నరసింమ్మ్ స్వామి టెంపుల్ చాలా అక్కడ పీస్ఫుల్ గా.
సరే అండి మీరేం పేరు ఏం చెప్. ప్పకండి నాకు ఐడియా లేండి కానీ ఓకేనా.
ఆ ఓకే, ఓకే అండి మీరు ఒకసారి విజిట్ చేసారా. ఆ టెంపుల్ ని,
ఆ నేను ఎప్పుడ వెళ్ళలేదండి, అందుకనే నాకు రూట్ తెలీదు ఎక్కడా అనేది తెలీదు. వేరే అంటే మీకు మీ డిస్టిక్ ఆ లేకపోతే వేరే డిస్టిక్ అనేది తెలిదు.
మా డిస్టిక్ ఏ అండి, మా ఇంటి దేవుడు అనమాట నరసింహస్వామి.
ఓకే
సో మేము ఎక్కువ అర్లీ ఇయర్లీ వన్స్ కంపల్సరీ వెళ్తామండి.
మా ఫ్యామిలీ మేంబర్స్ అంతా. కలిసి ఒక వెహికల్ అరేంజ్ జేసుకొని వెళ్తాం.
అవునులేండి మంచిదే కదాండి య అంటే సంవత్సరం, సంవత్సరం వెళ్తారా లేకపోతే ఎలా అండి?
లేదండి ఇయర్లీ వన్స్, ఇయర్లీ వన్స్ కంపల్సరీ వెళ్తాం
ఓ మీ ఇంటి దేవుడా అండి?
అవునవునండి ఇయర్లీ వన్స్ కంపల్సరీ వెళ్తాం.
ఆ ఓకే ఓకే ఆ మరి దర్శనం బాగా జరిగిందా అండి?
మా ఇంటి దేవుడు నరసింహస్వామి బ్రహ్మోత్స. వాల తర్వాతే మీరు ఇన్ని ఒక టూ, త్రీ డేస్ బ్యాక్ వినింటారే? కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలనీ విన్నట్టు ఎస్, ఎస్. ఎస్ అక్కడ అయిపోయిన వెంటనే, ఇక్కడ స్టార్ట్ అయిపోతాయండి.
ఓకే హు, హు దర్శనం బాజరిగిందా అండి.
ఆ బాజరిగిందండి మాకు అర్లీ మార్నింగ్ ఫస్ట్. ఆ దేవుణ్ణి మేమ్ చూసిందంటే, మేమే మా ఫ్యామిలీ మెంబర్సే.
ఉహు ఒకే
కే నైట్ దర్శనముం, నైట్ దర్శనానికి వెళ్దామని ఫిక్స్ అయ్యింటిమి. సో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఆ, ఆ. కా వెళ్ళలేక పోయామన్మాట, సో అర్లీ మార్నింగ్ ఫైవ్కే వెళ్ళామా!
ఓ
అర్లీ మార్నింగ్ ఫైవ్ వెళ్ళింటే నైట్ అంతా కొంచెం ఏదో గరుడ సేవ అన్ని కొన్ని అలా జరిగాయంట మేము చూడలేదు అవన్నీ ఎన్ని సో అవన్నీ జరగడం వల్ల కొంచెం నైట్ లేట్ అయిపోయిందంట వన్ థర్టీ వరకు టెంపుల్ని క్లోజ్ చేయలేదంట ఆ భక్తులు వస్తూనే ఉన్నారు అని వేరే వాళ్ళ ద్వారా విన్నామా మేము సో మాకు అందుకని మేము అర్లీ మార్నింగ్ ఫైవ్ కే వెళ్ళాం దర్శనానికి సో ఇంకా అప్పుడు టెంపుల్ డోర్ క్లోజ్ చే క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మళ్ళీ ఎవరో షార్ట్ కట్ తెలిసిందే ఎవరో ఒక ఆయనకి ఆయన ద్వారా వెళ్లి ఆయన ఆయన ద్వారా వెళ్లి మేము ఆడే టెంపుల్ లోనే ఎంతసేపు అంటే ఒక టూ త్రీ అవర్స్ అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఇంకా ఎలాగో ఎలాగో ఎలాగో లోపలికి వచ్చేసాం కదండి మళ్ళీ బయటికి ఎందుకు రావడం అని సో ఆడే టూ త్రీ అవర్స్ కూర్చొని వెయిట్ చేస్తూ చేస్తూ మార్నింగ్ సెవెన్ థర్టీకి టెంపుల్ అప్పుడు క్లోజ్ చేస్తే ఆ త్రీ అవర్స్ కూర్చున్నాం కదా దేవుణ్ణ చూసింది మాత్రం మనం థర్టీ మేమైతే థర్టీ సెకండ్స్ థర్టీ టు ట్వంటీ సెకండ్స్ అలా చూసి చుసాము మోక్కోని వచ్చేసామండి
ఓహో అయితే మొత్తానికి బాగా జరిగింది అన్నమాట దర్శనం అయితే
ఆ బాగా జరిగిందండి ఏ ఆటంకాలు లేకుండా ఏ గొడ్ ఆ మేమంతా ఒక ఎయిట్ మెంబర్స్ వెళ్ళామండి మా పేరెంట్స్ మా బ్రదర్స్
అవునవును
మా మమ్మీ వాళ్ళ సైడ్ మామయ్య వాళ్ళు ఇళ్ళంతా వెళ్ కలిసి వెళ్ళాం
ఓకే అవునులేండి
అవునండి ఒక వెహికల్ అరేంజ్ చేసేసుకొని
హూ హమ్
వెళ్ళాం అన్నమాట ఈ సమ్మర్ కదా అండి ఈ బస్ అంటే ఆ మా ఇంటి దేవుడికి వెళ్ళాలంటే ఒక ఆ అర్లీగా ఒక ఫైవ్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ బసెస్ చేంజ్ అవుతూ ఉండాలి
ఆ అవునవునండి
సో ఇంకా అందుకు మేము ఇంకా ఎందుకు అని ఇంకా ఒక వెహికల్ అర్రంజ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ బాగా వెళ్ళిపో పోయామల
అ ఉం అవునులేండి మొత్తానికి బానే వెళ్ళి దర్శనం చేసుకున్నారు
చేసుకున్నామండి
నెక్స్ట్ ఇంకా వేరే చోటుకి ఏమన్నా వెళ్ళాల అనుకుంటున్నారా
ఆ అనుకుంటున్నామండి ప్లాన్ చేస్తున్నాము అరుణాచల కని వెల్దా మనీ ప్లాన్ చేస్తున్నాం చూడాలి మరి అవునండి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి మనం టె టెంపుల్ కెళ్ళి ఆ దేవు దేవుని ఏదైనా గాని ఫస్ట్ మొక్కుంటాం కదా
అవునండి
కోరుకోవాలా ఇంకొకటి అడగాలి కదా ఒకటి మనం అనుకోవాలి కదా ఏంటో మీకు ఐడి ఐడియా ఉందా
ఆ అంటే కోరిక కాగోకుండా ఏంటండి మనం ఏద లేదండి నాకు అంటే ఐడియా లేదు నేనైతే మోస్టలీ దేవుని దగ్గరకి వెళ్తాను ఓకే ఆ కోర్ కోరికలు అంటే ఏం కోరను గాని ఆ బాగుండాలి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి వ్యతి సామర్థ్యం ఇవ్వు దేవుడా అని మొక్కుంటా అదే అండి
అది ను ఇంకోకటి కూడా అడగాలండి మళ్ళీ మళ్ళీ నీ ద ర్శనం పునః దర్శనం చేయించు స్వామి అని ఆ అది అని అది అని మనం అడగాలి దేవుణ్ణి
ఓహో మంచిదండి చాలా ఓకే ఓకే ఆ
మనం ఫస్ట్ మనం కోరికలన్ని పక్కన పెట్టుకొని ఇది అడగాలి వెంటనే మనం దేవుని చూస్తేనే దేవుడా మళ్ళీ నీ పునః దర్శనం నాకు జరిపించు స్వామి అని మళ్ళీ మళ్ళీ రావాలి అన్నట్టుగా ఆ అది అనుకోవాలి
ఎంత మంచి విషయం చెప్పారండి ఎన్ని ఇయర్స్ గాను ఒక మంచి విషయం నా కి ఇప్పుడు బోధపడిందండి చాలా చాలా మంచి విషయం అండి ఇక మీదట నేం కూడా ఏ టెంపుల్ ని విజిట్ చేసినా మొదటగాస్ సోమివారిని దర్శించుకోగానే ఈ ఇలాగే అడుగుతానండి
వేస్తే చాలా మంచిదండి మనం మన కోరికలని పక్కన పెట్టుకొని ఫస్ట్ ఈ ఈ ఇలా అడగాలి నాకు మళ్ళీ పునదర్శనం చేయించు స్వామి అని సో అట్లా బాగుంటుంది అలా అడగాలి నేను మా పెద్దవా మా మామ్ మా అమ్మ సైడ్ వాళ్ళ మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ద్వారా నేర్చుకున్నానండి ఇలా వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు మాకు ఇలా చెప్తున్నారు అనమాట దేవుని కెలుతే కోరికలతో ఎస్ ఎస్ మీ ఎవరు అలా చెప్పేవారు లేరా అండి
ఉ లేరండి పెద్దవాళ్ళంటే కొంచెం లేరు ఇంకేమన్నా ఎవర కైనా తెలిస్తే ఏమనా ఇలాంటివి బోధిస్తూ ఉంటే మేం కొంచెం అలవాటు పడు పడుతున్నాము ఎవరు లేరండి మాకు కొంచెం
దే బేసిక్ కామన్ సెన్స్ లేండి ఒకరు చెప్తే ఏమని అని కాదు గాని అది బేసిక్ థింగ్ అన్మాంట
ఓకే అవునులేంటి
అది మనకి మనం మనకి అది ఫ్లో లో వచ్చేస్తుందండి ఇది ఆ స్వామిని చూసినప్పుడు మళ్ళీ దర్శనం మళ్ళీ రావాలి అన్నట్టుగా అది ఒక అట్లా వస్తుతుంది అంతే ఒకరు చెబితే అన్న టుగా అనేది ఏం ఉండదు లేండి
ఓకే
ఉ ఆ అవునండి మీరు ఎక్కడైనా మా ఎక్కడైనా టెంపుల్స్ కి వెళ్ళారా
వెళ్ళమండి మొను దా మీకు ఐడియా ఉందండి కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళాము
ఆ చూసానండి ఆ చాలా సార్లు ఆ వచ్చేసాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సేమ్ ఇలాగేనే ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని మా ఫ్యామిలీ మెంబెర్స్ రిలేటివ్స్ వచ్చి దర్శనం చేసుకున్నాం బాగుంటుందండి అమ్మవారు నిండుగా బాగా బాగా అసలు మనకి అసలు కంటికి పుగా అసలు చూ చూడాల అట్లే చూస్తూ ఉండాలనిపిస్తుంది అమ్మ వారిని చూసు
అవునవునండి విని కూడా కొం కొంచెం దగ్గరలోనే ఉన్నాన అనమాట అమ్మవారికి ఆ ఎల్తు ఉంటా నన్మాట ఆ అయి అయి వెళ్ళాల అండి కాకపోతే నా కుదరక కొంచెం కొంచం వెళ్ళానండి ఒకసారి వెళ్ళాను ఆ
తప్పు చేశారండి మీరు దగ్గరలో ఉన్నారు అన్నప్పుడు మీరు చాలా సార్లే చూ చూడాల్సింది మేమంటే చాలా లాంగ్ మాకి ఒక వన్ అవర్ టూ టైమ్స్ వచ్చాము దర్శనం చేసుకున్నాము అక్కడే మా సిస్టర్ వాళ్ళు ఉంటారా సో అక్కడే ఒక వన్ అవర్ టూ డేస్ స్టే చేసేసుకొని ఆ తర్వాత రిటర్న్ వచ్చే అనమాట మీరు దగ్గరలో ఉన్నారంటే వెళ్ళాలి వెళ్లాాల్సిందే ఒక టూ ఫోర్ టు ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్లాల్సింది మీరు
లేదండి నేను కూడా మొన్న రీసెంట్ గాని ఇక్కడ దగ్గరలో ఉన్నాను ఎల్తుంటాయి ఇక్క మీదట చాలా ఉంది
ఓ ఆ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి టెంపుల్ ల్ కి విజిట్ చేయండి మెయిన్ మీరు దగ్గరలో ఉన్నారు కదా అమ్మవారికి దగ్గరలో ఉంటే ఆ దర్శనం మీకు ఎప్పుడు మనసుకి మంచిగా లేదంటే అక్కడ దర్శనం చేసేసుకోండి బాగుంట ఇంకేంటండి సంగతులు మరి చెప్పాలి
ఏముందండి అంత మామూలే అండి ఇక్కడ మీరే చెప్పాలండి ఇంకేమన్నా
కం చెప్పాలండి టైం అవుతుంది పడుకోవాలి ఉంటాను మరి
ఓకే అండి బాయ్ అండి
ఓకే అండి
ఓకే